హలో
హాయ్
హలో హలో అండి నమస్తే మంచిగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మంచుకున్నామండి తిన్నారా అండి
ఆ అండి మీరు
ఆ తిన్నామండి
అ
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు
ఆ ఖాళీగా ఉన్నామండి నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాం
ఏం వెచర్ అండి
అంటే వర్షం బాగా పడుతుంది సో చందమామని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానండి
మీకు వంటలు వచ్చా అండి
ఆ ఆ ఆ అండి లైట్గా మీకు
మాకు వచ్చండి మీకేమన్నా కాదంటడి చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను
పకు పప్పు పప్పు చేయడం రాదండి ఒకసారి చెప్తారా
పప్పు ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంయంట్ కందివాళ్లు
ఓకే
కందివాలు వన్ గ్లాస్ తీసుకోం రెడ్ రెడ్ గ్రామ్
అవి నీట్గా వాష్ చేసుకు
ఓ
నీట్గా వాష్ చేసుకున్నాక టమోటోస్ ఆనియన్స్ ఇంకా ఆకుకూరలు
ఉ పచ్చిమిర్చి వద్దండి
హలో
పచ్చిమిర్చి వద్దా హలో
మిర్చి కూడా అండి పచ్చిమిర్చి గుడా
ఆ ఓకే తర్వాత
పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకోవాలి ఇంకా ఆకూరలన్నీ వేసుకోవాలి మన్ ఇ ఇష్టం వచ్చినవన్నీ
హు
అన్ని ఒక్క అది కుక్కర్ తీసుకొని కుక్కర్ లోకి వేసుకోవాలి ఇంకా ఆయిల్ ల్ పసుపు ఉప్పు కారం కొంచెం లైట్ గా వేసు కోవచ్చు ఎండు మిరపకాయలు
ఉ
అంతే వేసుకొని అది కుక్కర్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలి పోపేసేదైనా వచ్చా అండి మీకి అవునండి పోపేసేదైనా వచ్చాండి మీకి
వచ్చు వచ్చండి ప
ఏమేం వేస్తారండి
ఆ పోపు ఆయిల్ అది ఫస్ట్ పెనం పెట్టి ఆయిల్ వేస్తా ఆ ఆయిల్సిన తర్వాత త్త ఆవాలు జీలకర్ర వట్టి మిరపకాయలు అంటే కొద్దిగా టేస్ట్ బాగుం ఉంటంది ఆ ఇంకా ఇది చ్చేసి నాకు కొత్తమీర అంటే ఇష్టం ఉండదు ఆ దాని తర్వాత ఆ ఏమంటారు పోపు దినుసులు ఉంటాయి. కదా ఉద్ధిబేళ్లు అవి వేసి పోపు పెట్టేసి పప్పలే పప్పు ఆన్ ఆయిల్ లైక్ అండి ఏమంటారు పోపులేక్
పోపులోకి పప్పులోకి ఉద్ధిబేళ్లు ఏయ్యారండి ఓన్లీ లెమన్ రైస్ అలాంటి వాటిలో ఒక్కొక్క వేస్తారు
ఆ ఆండి నేను అలా ఎస్సు ఉన్ టంది ఒక్కొక్కసారి వస్తుంటా మా మమ్మీ చెప్పినప్పు
ఓకే అండి నేను చెప్పిన ట్రై చేయండి మంచిగా వస్తది.
ఓకే అండి సారే ట్రై చేస్తా
ఓకే అండి
నాకు చికెన్ చేయవొచ్చు తెలుసా?
చెప్పండి నాకు రాదు అంటే నేను వెజిటేరియన్ అన్నమాట.
ఓకే అయితే సరే
చాలో
చికెన్ హండీ నేను చెప్పేది
ఆ అంటే హండి అంటే ఏమండి?
అండి అంటే అది గ్రేవీ టైప్ వస్తుందండి అంటే హోటల్ స్టైల్లో పరోటాలోకి అలా తింటు ఉంటారు కదా
అది గ్రేవీ లేకుండా జస్ట్ ఫ్రై లాగా ఉంటుంది. చాలా బావుంటుంది.
ఆ
చ ఎలా అంటే ఫస్ట్ చి చికెన్ బ మంచిగా వాష్ చేసుకోవాలి చికెన్ మంచిగా వాష్ చేసా క ఆ దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా మరి వాష్ చేసేస్తే దాంతో ఉన్న బెస్ట్ అంతా గబు అంతా వెళపోతుంది దాని తర్వాత సైడ్ పెట్టేసి మన ఆ లేదు లేదండి వాష్ చేయడానికి అదే అవసరం లేదండి దాని తర్వాత ఇం ఒక ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి ఈ మూడు కట్ చేసుకోవాలండి చిన్నగా తరిగేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ మీకు టమోటా కట్ చేయకుండా ఆప్షనల్గా మీరు మిక్సీ వేసుకున్న ఓకే అండి మిక్సీ ఎసేస్ ఉన్న మిక్స్ చేసుకుంటే టోటల్ గా పేస్ట్ అవుతుంది కదా సో అల అయినా వేసుకోవచ్చు ఆప్స్ చాలా ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు మీకు మీ ఓపికన్ బట్టి ది దాని తర్వాత ఇంకా ఆ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేస్తాం ఆయిల్, గీ వేస్తాము అది వేసిన తర్వాత ఆనియన్స్ వేసేస్తాం మనము దీనికి ఏ ఆ పోపు దినుసులు ఇవన్నీ వేయమండి.
ఒకే
జస్ట్ ఆయిల్
ఆవును తెలుసా అండి అది మ్
ఆయిల్ గీ వేస్తాము వేసిన తర్వాత ఆహ్. చికెన్ చి చికెన్ అంటున్నా ఆనియన్స్. వేస్తాము ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసేసి కొద్దిగా ఫ్రై. వేసేస్తాం. ఆహ్ దాని తర్వాత ఇంకా టమోటా వేసేస్తాం టమోటా ఆహ్ బాగా. ఆహ్ వేగాక చికెన్ వేస్తాం.
ఉమ్.
ఆహ్ చికెన్ చికెన్ చికెన్ వేస్తాని ఒక పప్. ఆహ్ ఇంకా ఏమంటారు అది ఇంకా హీట్ అవ్వకని ఉప్పు కారం గరం. మస్ అచ్చివ్ ఉప్పు కారం ధనియాలపొడి పసుపు. అన్ని వేసేసి ఫ్రై కొద్దిగా ఫ్రై చేస్తామండి. ఆహ్ కొద్దిగా స్లో ఆహ్ సిమ్ లో పెట్టేసి. ఆహ్ అంటే చికెన్ లో నుంచి వాటర్ బయటకి వచ్చే వరకు కొద్దిగాసేపు ఉండేసి దాని తర్వాత. తర్వాత వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తే అది టేస్ట్ ఎలా ఉంటుందింటే చికెన్ లో వాటర్ ఆల్రెడీ ఉంటాయి సో మనం. ఎక్కువగా వాటర్ ఆడ్ అవ్వాలే టేస్ట్ అనేది ఆహ్ రాదనమాట సో దానికోసం మనం. ఫస్ట్ కుక్ చేసేసి దాంట్లో వచ్చిన వాటర్ తర్వాత మనకు కాల్సినన్ని వాటర్ వంపేసుకొని. వంపేసుకొని కుక్ చేయాలి అది ఇంకా ఒకె స్ట్రేన్. తర్వాత బాగా ఉడికిన తర్వాత మనకు కావాల్సినవి గరం మసాలా చికెన్ మసాలా. అంతకు ముందు.
మసాలాలు ఎక్కువ తినకూడదండి కొంచెం అవాయిడ్ చేయండి.
ఆహ్ ఓకే అండి దానికి ముందు కొద్దిగా పెరుగేస్తే కొద్ది గ్రేవీ టైప్ లో బాగుంటది. ఉంటది. సో నేనైతే నా ఆప్షనల్ గా న నేను పెరిగేసుకుంటాను పెరిగేసిన తర్వాత ఇంకా. ఆహ్ చికె ఆహ్ చికెన్ మసాలా గరం మసాలా అప్పుడు ఇప్పుడు. మిర్చి వేస్తాము మిర్చి వేసి ఆహ్ కొద్దిగా అలానేసేసి. కొద్దిసేపు వెయిట్ చేసేసి ఆఫ్ చేస్తామని ఇంకంతే చాలా. చాలా బాగుంటుంది చాలా బాగుంటుందాండి. మీరు ఒకసారి ట్రై చెయండి ఆహ్ సరే. ఆహ్ ఇంకా మీకెం ఇంకా ఏమొచ్చు.
మా నాకు అన్నీ వచ్చండి ఇంకా. మీకేం కావాలి చెప్పండి.
నాకు. రసం రసము.
ఏం రాసామండి.
రసం టమోటో రసం.
టమోటో రసానికి ఫస్ట్ టమోటాలు ఉడకబెట్టుకోవాలండి.
ఓకే.
మోడల్ కోస్కోని ఉడకబెట్టుకోవాలి.
ఓకే.
ఉడకబెట్టినాక దాన్ని స్ట్రీమర్ తో ఇట్లా ప్రెష్ చేసేసి. ఆహ్ టమాటోస్ని అంతా సపరేట్ చేసి వాటర్ని తీసుకొని. స్టౌ మీద. మార్గ పెట్టుకొని దాంట్లోకి కారం ఉప్పు పసుపు గరం మసాలా ఇంకా రసం. పౌడర్ కోసం ఒక ఇంగ్రీడియంంట్ ఉంటందండి అది ఒక స్పెషల్ గా చేస్త మసాలాన్ని కలిపి చేసింటారు అదేయ్యాలి అదంతా ఉడకబెట్ పట్టిన తర్వాత పోపు వేయాలి పోప్లోకి ఆనియన్స్ ఎండి మిరపకాయలు మన ఆప్షనల్ ఆవాళ్ళు జీల్కరా అ కరివేపాకు కొత్తిమీర ఇవన్ని వేసుకొని పెట్టేసేయడం అ
చాలా సింపుల్గా ఉందండి మీ రసం
ట్రై చేయండి ఇ రసం కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఆ
టేస్ట్ ఉంటుందా
టేస్ట్ ఖచ్చితంగా ఉంటందండి
ఎక్కువ మంది కదా సో మీ టమాటో జస్ట్ టమాటో ఒకటే యూజ్ చేస్తారు కదా అందుకు అడిగాను
వాటర్ ఎయాలండి ఉడకబెట్టాలంటే వాటర్ ఉండాలి కదా
అంటే అ సేమ్ వాటర్ బాటర్గా ఉంటుంది కదా అందుకు రైస్ మీదేస్తే టమోటాస్ ఆ అక్కడే స్టక్కయి వాటర్ అని పక్కకు వచ్చేస్తాయండి దాన్కి
అన్ని ముందే చెప్పాను కదా టమోటోస్ అన్ని సపరేట్ జెయాలి మనం ఓన్లీ దాంట్లో ఉన్న వాటర్ తీస్కోవాలని
ఓకే అండి
ఆ
ఇంకేంటండి మీ ఫ్యామిలీలు ఆ తెల్సు
హ్మ్ ఏంటండీ ఏదో అడుగుతున్నారు మా ఫ్యామిలీలో
ఆ మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది
మా ఫ్యామిలీ కమైన్డ్ ఫ్యామిలీ అండి
ఓకే
మంచిగుంటది
మీరు ఇంటి పెద్ద కూతురా
అవునండి
ఓకే
అ
ఇంకేంటండి తిన్నారా ఆ ఐ ఆమ్ ఫుడ్డి అండి చాల
ఎక్కువ్ వెజ్జా నాన్వెజ్జా
ఆ నాకు వెజ్ వెజ్లో తింటాను నాన్వెజ్ లో ఓన్లీ చికెన్ క చికెన్ అండ్ ఎగ్ సో తక్కువ తింటను
ఏ నేనైఐస్క్రీమ్ బా తింటానండి
ఓకే అ మీ వాయిస్లోనే తెలుస్తుాందండి
అంటే నావాయిస్ స్వీట్గా వస్తుందనా
ఆహ అలా అలాని కాదండి
హ
సరే అండి ఇంకేంటండి
ఇంకేంటండి?
మీకిష్టమైనవేంటి
మన్ నాకిష్టమైనవ్ ఏం లేదండి మీకు
ఓకే నాకు చాలా ఇష్టం అండి.
ఈ ఓ ఓకే అండి అయితే మరీ మాట్లాడుకుందాం
అలాగే ఓకే అండి